హలో
హలో హాయ్ అండి
హాయ్ అండి బాగున్నారా
ఉ బాగున్నాం అండి మీరు బాగున్నారా
ఉన్నామండి ఏం చేస్తున్నారు
ఇల్లు అయినాయి ఇంగా లంచ్ ప్రిపేర్ చేయ్యాలండి ఇంక ఇవాళ చేయలేదు
అవునా ఎందుకండి ఇంత లేట్ అయింది టిఫిన్ మరి
ఆ పిల్లలు కొంచెం నైట్ లేటు గా పడుకుంటున్నారు హాలిడేస్ కాబట్టి మార్నింగ్ లేట్ గా లేస్తున్నారు ఇంకా దాని వల్ వల్ల అన్ని లేట్ లేట్ అవుతున్నాయి అసలు ఇంకా రేపటి నుంచి కొంచెం ఎర్లీగా పడుకోబెట్టి ఎర్లిగ లేేపాలి
ఉ ఇంకో కొంచెం ఆ కొంచెం అలవాటు అయితది వాళ్ళకు
ఉ ఆ అదే ఒక వన్ వీక్ ముందు నుంచే కొంచెం ప్రీ ప్లాన్డ్ గా ముందు దు లేపడం ముందు పడుకోబెట్టడం చేయాలి ఇగ లేకపోతే ఇగ మార్నింగ్ స్కూల్ కి టైం అవుతా ఉంటది లేవరు ఇగ
అవును ఇదే అలవాట్లో అది కూడా మళ్ళీ అట్లనే అలవాటు అయితరు
అవునవును ఏమ ఏమవుతుంది మార్నింగ్ లే లేటుగా లేయడం వల్ల ఆఫటర్నూన్ అస్సలు పడుకోవట్లేదు
నవునా
ఉ ఆఫ్టర్నూన్ పడుకోవట్లేదు నైట్ కూడా అసలు ఆట మీద పడి లేట్గా పడుకుంటున్నారు
ఉ ఇద్దరు ఆడుకుంటారా మంచిగా
ఇగ కొంచెం ఆ కొట్టుకుంటారంండి అంటే నాకు నాకు అవే కావాలి అనుకుంటా చిన్నదే గాని నాది వాడాడుతంటే అది పోయిలాగుతాంటది వాడేమో చెల్ల తీసుకుంది అది ఇది అని వాడు ఏడుస్తా ఉంటాడు
ఊ
ఉ
ఇలా మీరే కట్టుకోవాలి గా
ఆ ఇబ్బందే పనికి ఈగ లేేస్త మాత్రం ఏ పని చేయరా దండి అసలు
ఊ ఊ
మొత్తం అంటే పక్కన కూర్చుంటేనే ఆడుకుంటది ఒక్కత్తే లేకపోతే ఏడుస్తుది మనం లేచి ఇగ కతం పని చేస్ కున్నా వాడుతుంది కదా వచ్చేస్తే మనకు మనం మనం మన ఎంబటే వచ్చేస్తా ఉంటుంది మళ్ళీ
ఏడ్చుకుంటూ వస్తదా
వస్తది వాకర్లో ఇద్దామన్నా ఉండదు యేన బిస్కెట్ అట్లా ఏమన ఇచ్చన్న ఒక సెకండ్ ఇట్లా పెట్టుకుంటే తర్వా
నేనైతే మంచిగా వాకర్లో వేసే ప చేసుకునేదండి మొత్తం పని చేసుకునేది అప్పుడప్పుడు వాకర్లో వేసి మంచిగా టీవీలు కూడా జూసేది నేను
ఉ వాకర్లు ఎస్తే ఎక్కువసేపు ఉండదండి తీను జస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉంటది అంతే
మా
అదైనా పక్కన వాళ్ళ అన్న ఆడిపిస్తే తప్ప ఉండదు అట్లా
అవునా
జన్నల్గా అందులో ఏసి అటు ఇటు తిరుక్కుంట ఉండొచ్చు
ఉ అవును
ఊ
మాకైతే మస్తు యూజ్ అయిందండి వాకరు
నాకున్న యూజ్ కావట్లేదండి అసలు అది అందులో యూజ్ అయితే కొంచెం పని సేఫ్ అయ్యేది మొత్తం పనంతా ఈవినింగ్ నైటె చేసుకోవాల్సి వస్తాంది మనం పని చేసుకుంట ఆ లేదు వాళ్ళ పడుకోబెట్టడానికి ఛాన్స్ లేకుండా అయితాంది నా సార్ వచ్చినంక పని స్టార్ట్ చేసుడు అన్ని చేసుకుండు ఆయన పట్టుకునుడు ఇంగ పని మీదనే ఉండేసరికి పిల్లల్ని పడుకోబెట్టుడు ఇవన్నీ లేట్ అవుతున్నాయి ఇట్ల కూడా కొంచెం ఇబ్బంది అయితాంది
తినిపిచుడు ఇవన్నీ ఏస్
ఊ ఆ మా బాబు కూడా అస్సలు తినడండి అసలు
మేమయితే బట్ట బట్టలు విండుతుంటే వా కర్లు లేసి దానికి కట్టేది వాకర్ ఎక్కడికి ఊరకకుండా
ఉహుహు ఓకే
దారం త్రెడ్తోని కట్టి మంచిగా పని చేసుకునేది ఉమ్ ఇంకా మా దగ్గర కరువు పనికి వెళ్తారు అక్కడా వీడియోలు తీస్తారు డ్యాన్సులు లేస్తారు
వీడియోలా వీడియోలు ఏంటండి పని పని చేస్తారు కదా
పనింగా కొంచెం తక్కువ అంటే పని చేస్తున్నారు పని కొంచెం రెస్ట్ తీసుకుంటారు అన్నట్టు మధ్యలో మధ్యలో వీల్లిగా
ఓకే ఆ
స్టాంప్ గా వర్కేమ్ చేయరు కొంచెం కొంచెం రెస్ట్ లాగా పది నిమిషాలు పదిహేను నిమిషాలు అట్లా తీసుకుంటారు.
ఓకే
టైమ్ లో మంచిగా డ్యాన్స్ లేయడం రీల్స్ తీయడం
ఆహా అంటే ఊర్లో అందరికి అంత అప్డేట్ ఉన్నారా అండి. అన్
అంటే ఒ ఒక్ ఒక్కర్ తీస్ ఒకరు తీస్తాంటే ఇంగ ఒకరిని చూసి ఒకరు నన్నుది నన్నుది అని ఒక ఆమె తీస్తాంది.
ఆ
ఆమెనీయ నన్నుది నన్నుది అని ఇంగ అందరు ఒక్కొక్కరిది తీస్తారు డాన్సు లేయ్యడం. ఇట్ల పెళ్లిలాగ చేయ్యడం.
ఓకే
ఆ అట్లేగా
మ్ హో మంచిగా అటు పని అవుతుంది. ఇటు ఎంజాయ్ చేస్తు
ఎంటర్టైన్మెంట్ ఆ ఎంటర్టైన్మెంట్ మళ్ళ మనకి తెలిసి నోళ్ళు కదా ఫుల్ కామెడీగనిపిత్తాంది అరే వీళ్ళు ఇట్లాచేత్తారా అని
అవునా మ్ హు అదే అదే వర్ క్ ప్రే అంటే ఏమంటారు ఇబ్బంది లేకుండా ఎంజాయ్ చెస్తున్నరు. ఈ ఎండకాలమే ఉంటది కదండి ప్రతి ప్రతి ఎండాకాలం ఉంట ది కదా కరువు పని
అవునండి వంద రోజులు ఉపాధి హామీ అని అ పని ఉంటది వంద రోజుల పని అని
ఆ
అదిగా వర్షాలు బాగా పడితే ఇంగయిపోతది.
అయిపోతది ఓకే అంటే ఎండాకాలంలో కొంచెం ఏ పని ఉండదు కదా కదా కొంచెం ఉపాధి కల్పిద్దామని
ఆ ఇప్పుడు ఏంటంటే వా ఆ వాగులుంటాయి కదా అండి అప్పు అప్పట్లో వాగులు చెర్ పొలాలకి ఆ వాగులు అట్ సైడు ఇట్ సైడు బాగా చెట్లు పెరిగి కొమ్మలన్నీ వాగులోకి వచ్ వచ్చి ఆకుల రాలి ఇట్లా ఉంటాయి కదా వాగంతా
అవునవును.
మ్ ఆ టైంలో ఇప్పుడు కరువుపని టైంలో వాగుల కొమ్మ కొమ్మలు అవన్నీ విరి చేస్తారండి.
మ్ హూ ఆ పల్లన్ని చెప్పి తనకే మ్ హూ రోజుకి ఇంతా అని ఉంటదండి ఇగ రోజుకు
త్రీ హండ్రెడ్ పడుతున్నాయి ఇప్పుడైతే
ఆహా! వంద రోజులయిపోయినాక అయిపోయాక డబ్బులేస్తారా లేకపో
లేదు లేదు ఏ వన్ వీక్ కి ఆ వీకే ఏ వీక్ ది ఆ వీకే.
ఆహా! బేటరండి.
మంచిగనే ఒక సిక్స్ డేస్కి ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా వస్తున్నాయంట
మ్ హు హు బానే ఉంది మంచిగా
మ్ అందరు పోతారు ఇలా సంభరంగా
అదే ఒకళ్ళిని చూషి ఒకరు కూడా మంచిగా పోదామన్నట్టుగా చేసుకుంటారు మళ్ళ పొద్దున్నే కాబట్టి కొంచెం ఎండ కూడా తక్కువనే ఉంటది.
ఆ అవునండి ఇంగ సెవెన్ కెళ్ళి టెన్కి వస్తారు.
హ్మ్ మంచిగ త్రీ హౌర్స్ లో
ఉమ్
కే
ఇంక ఏం
చూడాలండి కూరగాయలు ఉన్నయి ఏదో ఒకటి చేసుకోవాలె.
ఆహా
ఉమ్ మా సార్కి అంటే లంచ్ అక్కడే అని చెప్పేసి బాక్స్ వద్దన్నాడు. అందువల్ల ఇగ ఇప్పుడు వండాల్సి వస్తుంది, జనరల్ గా ఉండడమే బెట్ అన్పిస్తది పొద్దునే పని అయిపోతది, ఇగ ఈ టైం లో వంట చేయాలంటే కూడా చేయ్ బుద్ధిగాదు, చేయ్ బుద్ధి కాదసలు
అవునా వీళ్ళు వచ్చారంట కదండి సంగారెడ్డికి కలిసారేమన్నా?
ఆహ లేదండి ఇంకా, ఫోన్ అంటే బైక్ తీస్ కెళ్ళారు
ఆ మీద వాళ్ళదా? హలో హలో హలో హలో ఆ ఏమైందండి? ఆ వినిపిస్తుందండి.
ఇళ్ళలే ముంది వాళ్లేమన్నా కలిస్తే కలుస్తారు కావచ్చు ఆళ్ళు తెలీదు ఉమ్, మాదే మాదే మాదే ఏస్ ఓటీ
ఆ ఎందుకు అంటే ఏమన్నా షిఫ్టింగ్ కి
ఆ ఇక్కడ అహ లేదు లేదు, షిఫ్టింగ్ ఆల్రెడీ వెహికల్ మాట్లాడ టది మ మామూలుగా గ్యాస్ రీప్లేస్మెంట్ ఇవన్నీ ఉంటయి కదా వాట్ టికి లోకల్ల తిరగడానికి స్కూట్ బండ్ అడిగారన్నట్టు
ఆహా
ఆఫీస్కి ఎళ్ళేటప్పుడు బైక్ ఇచ్చేసి ఎళ్ళాడు. వేరే సారు వేరే సార్ బైక్ మీద ఎళ్ళాడు
ఓ
మళ్ళా ఈవినింగ్ మరి అయిపోయాక ఇస్తానని చెప్పిరంట.
ఉమ్
ఉమ్
ఇంగ పిల్లల్ని తీసుకొచ్చిందో లేకపోతే
నాకు తెలిసి తీసుకురాలే కావచ్చు అ ఏమో ఒక్కతే వచ్చింది ఏమో ఉమ్
కదా ఇంగ చూసుకోమని చెప్పి వచ్చినాలే
అవును
ఉమ్
ఇంకా అండి ఇంగా మంచిగనే వాళ్ళకి ఆ ఉంటుందండి మంచిగానే ఉంటుంది ఇక బాగా డెవలప్ అయింది కదా
మ్మ్ మ్మ్ మ్మ్
కరెంట్ పోవడం అట్లా ఏం లేదండి ప్రాబ్లం
ఓకే దనలో వర్షాకాలం వర్షం పడ్డప్పుడల్లా కరెంట్ తీసేస్తా ఉంటారు కదా
ఆ వర్షం పడ్డప్పుడు గాలి బాగా గాలి ద్వారం వచ్చినప్పుడు తీసేస్త
మ్మ్ హ్మ్
ఇప్పుడు ఇంకా ఎండలు కూడా కొంచెం పర్లేదు తగ్గినాయి
అవునవును మాకు నిన్న కొంచెం మాకు ఇక్కడా ఎండు ఒక వర్షం పడ్డప్పుడల్లా ఒక వన్ అవర్ టూ అవర్స్ కరెంట్ తీసేస్తాండు
ఓ ఏమన్నా దాని వల్ల ఏమన్నా పేలే అవకాశాలు ఉంటాయని
అందువల్ల కొంచెం జాగ్రత్త కోసం తీసేస్తా ఉంటారు
ఇబ్బంది అనిపిస్తదా అండి కరెంట్ పోయినా
ఆ ఇబ్బంది అనిపి అంటే నైట్ టైం నైట్ పడుకున్నప్పుడు పోతే ఇబ్బంది అండి కొంచెం దోమలు అవి ఇవి ఎక్కువ ఉంటాయి కొంచెం పడు ఇంక్కొక ముందు అంటే టెన్ లోప్పు అట్ల పోతే పర్లేదు మేనేజ్ చేస్ కోవచ్చు కాతే నిద్ర టైం లో పోతే మాత్రం ఇబ్బంది
మనం లేస్తాం మనం లేస్తాం మనం గదిలోగానే పిల్లలు లేస్తారు మళ్ళా వాళ్ళ మడుకోట్టడం మళ్ళా ఒక టు హా అవర్స్
ఆ టైమ్ బడతది మల్ల దోమ
హ్మ్
ఆ ఒక్కటి ఇబ్బంది కరెంట్ లేకపోతే కష్టమే అండి అసలు అంత ముందు అసలు కరెంట్ లేకుండా ఎట్లా ఉండే వాళ్ళో అసలు అర్థం కావట్లేద్ అండి
అవునండి ఇప్పుడు ఒక అటు అది కరెక్ట్ తెలీయదు గానీ ఎటో సైడ్ కరెంట్ లేకుండా ఉంటున్నారంట కానీ కరెంట్ గ్యాస్ ఏం లేదు కుడా
అంతేగాని ఇప్పుడు ఉండలేమండి అలవాటు పడిపోయినాం మొత్తం
ఎట్ సైడ్ గాని ఒక పల్లెటూరులో నేను నార్మల్ గా వీడియోస్ చూస్తాంటే వచ్చిందండి
ఆహా ఓకే
ఓకే అండి
సరే అండి బాయ్
బాయ్